హలో
ఎంజెత్తాను
ఎంత
న్నవా
తింలే ఇంకా
ఎంకురా
కాస్తా అడుతా అన్నది మా అక్క
ఉం
ఏమో ఇంకా సాస్ దేలే
ఆ ఈ కొత్త కొండడికి ఇ పోయండా ఇప్పుడు
ఐదు
కొత్త గొండడి
అఊర్కొయిండు
అ కొత్త కొండడు కదా
ఆ కొత్త కొండ ఓడె
అవునా కొత్త కొండొడే కదా అని పేరు కొత్త కొండొడే కదా ఆ స్కూల్కొయినవా
పొయినా
స్కూల్కొయినవా
పొయిన ఆ
హఫ్ డేనా ఫుల్ డేనా అవునా
ఎంత కాలనా
మ్హ్ అడ ఏ బండుంది
ఏడ
నువ్వేమైనా బండి నడిపినావు ఇప్పుడు
ఏబ ఎచ్చంత అడు
ఎక్సల్ ఎవల్ది
హా
ఏవ లేక్సన్
ఆ మా థాతది హా
అవునా మీ అన్న మీ అన్నకు నడపచ్చు ఎక్సల్
మ నాకి నడిపచ్చు
అడపచ్చ మీ అన్న రోడ్ క ఎక్కుతాను నువ్వుకెద్దా అంటే రోడ్డు ఎక్కువద్దా అంటాను
నీకు ఒక బండి ఉన్నాటగా
నాకా
మ్
నాకు అపాచి బంన ఉంది
దాని మీద ఏమో స్టిక్కెర్ లేపించివ నటగా
టెన్ లేపఇచ్చిన
అది డిజిడ కాడా పోచినా ఏది ఆ ఏవో ఏ పిచ్చునవ మళ్ళ ఆక్కడ ట్యాంగ్ ఇక్కడ గిట్ల గీతలు ఉన్నాయి కాడ అడగిట్లా డల్ మొన్న ఏపించ నవ ముగటే ఏమో
అవునా రేపచ్చిన నా పక్కక నా పక్కకు వేరే డాక్టర్ ల కూర్చున తలా పెట్టే ది పెడతారు
ఏవరు
నాక థిస్ మనీ మనీ బుక్క
మధు ఆ
అక్కడ ఏదో బండి వాతాంది ఏం బండి అది
అదా అది అదే డొకిబడి డొకిబడి అది
డోకి బండా ఇక్కడ ఉన్నద అక్కడ ఉంటదా
ఏంటిది
ఇక్కడ ఉన్నది అక్కడ ఉంటాదా బండి మీ స్కూల్ ఉన్నదా బంద్ చెప్తారా ఎవరైనా మీ స్కూల
చేరు మా మా మేడం చెప్
స్కూటరా
ఆ
స్కూటర్ తెత్తద మీ మేడం
ఆ మా మేడం సాజీష్ స్కూటీ తేతాది
సాజస్కూటా
ఆ
ఉమ్ పెట్రోల్ ఉందా లింగపూర్ బంక్ లా
లేదు ఆ అరే అది షార్జింగ్ బండి దా దానికి షార్జింగ్ పెడితే తాయ్
కాదు పెట్రోల్ ఉందా మీటు మీ ఊర్లో పెట్రోల్ ఉందా
లేదు
లేదా
ఉమ్ లేవు మే మేరపట్లు ఉందా
మేరపేట లేదు పెట్రోల్ లేదు అట్ ఉందా అట్లేదా
ఏటు
అరి మీకే లేదా
లేదు
అవునా
పెట్రోల్ బంక్ బంకోల్ మొత్తం మంచిగా హాయ్ గాల తిరుగుతరు
అయ్యదురుగుతారా లారీలు బాగా నడుతానే రోడ్ మీద ఆ
ఆవు
ఫోన్ ఎ ఫ్రెండ్ పది దినాలు ఇంకా మరి ఎం కులాడిర్ మీ మమ్మీ ఉమ్
మ ఇప్పుడు పాస్తా వేసుకుంటాం ఐ థింక్ నేను అ నేను అనుకుంటున్నా మాకేత అని ఆ నేను అనుకుంటున్నా మా అక్క తధంటా
మి క్టర్ నడపచ్చా
ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ నడపరాదు నీకు
నడపాచ్చ ట్రాక్టర్ నడపచ్చు నాకు టీవీలా శివ శివ అనికి టీవీలు ఉంటది అది మంచిగా ఉంటుంది ప్రోగ్రామ్ టీవీలా టీవీ చూతాను
సుతా
ఎదు సుతావ టెవిలా
శివా శివా మ టు పతలో శివ శివ
మోటు ఉన్నాడా ఇంట్లో
మోటు ఉన్నడు పత్తులు బయట ఉన్నడు
పతులు బయట మోటు ఉన్నడా
ఆ
అవునా ఇక్కడ మర అటు ఇటు తిరుగుతుండు ఇక్కడ ఎవడో అటు ఇటు తిరుగుతున్నారు రోడ్ మీద కొత్త కొండోడు వచ్చిండు చిన్న కొండోడు జుట్టుగాడు ఎవడెవడో వత్తరు
నువ్వు గోవా వెయ్యి నావా ఎప్పుడైనా
గోవా పోయినా నీ అక్క గోవాలో బీచ్లు మంచి గుంటది కార్లో పోయినాం మంచిగా ఆక్కుంటా ఆక్కుంటా
ఏ సాండ్రూఫర్ రెడ్ కలర్ సాండ్రూఫ్
ఒ కారు మంచిగా పోంగా ఆడ మంచిగా ఫస్ట్ ఒక కాడ ఆగినం టిఫిన్ చేసినాం మళ్ళా ముందుకైనా బిర్యానీ ఉంటద అడ గోవాలో
ఆ
గోవాలో బిర్యానీ మంచిగా తిని మంచిగా అక్కడ బీచ్ ఉంటది బీచ్ ల బీచ్ లో మం
గోవా చాక్లె గోవా చాక్లెట్ తెచ్చినా వటగా
చాక్లెట్ దెచ్చిన మల్ల పోతాం తాను
నే నొత్త
పైసలు ఉన్నాయా
లేవు గల్ళ గురి వాళ్ళకు గొడతా
ఎన్నుంటాయ్ కాలగుర్లా
ఏన్నో ఏ నా నాలుగు వేల ఎన్నుంటాయ్
ఏ
ఉ
అవునా ఏం జేత్తారు మరా
ఎవలు
నీకు తార్ తెలుసా తార్
తార్ తెలుసు ఇప్పుడే బా చారుగాయన కుంది చేర్మన్ గోండళది చేర్మన్
ఉన్నదా
కారు ఉంది ఫార్చునర్ ఉంది
ఉ
రాయల్ ఎన్ఫీర్ ఉంది
ఆ
ఇంకా
రేపు బోతావా స్కూల్ కి పోతావ రేప్
రేప్ బల్ రేభు రేబబ స్కూల్ లేదుగా
ఎందుకు
రేపు సి అది సీతారాముల కళ్యాణం
అయితే రేపు బోవా
రేపు హైదరాబాద్ పోతున్నావా
రేపు హైదరాబాద్ పోతా నేను బస్సుల. వస్తావా
రాను
ఎందుకా ఎలుం ఎల్లుండందా బడి
ఆ
ఎల్లుండుందా
లేేదు శనివారం ముం ఉంది
కంలీ తెల్సా న కంలీ
ఉ వతావం అలా బిడ్డలవత్త గంగూబాయి గారు ఒకటి ఒకటి డాక్టరు ఒక ఒక ఒక డాక్టర్ అయితది అంట ఇంకోటి బిట్మే అదది ఆ టీచరు పీటీ మేడమ్ అదే నడిపిది
ఆ
చిన్నది గంగరంగాడి పెద్ద ఆయన ఇంక ఏం పని ఉంటావా అంటే హైలట్ బైక్
ఆ
హైలైట్ బైక్
హైలెట్ బైక్ కొంటవ అ హైలాట్ బైక్
గీటు పింక్ కలర్ డ్రెస్ వేసుకోలదా
ఆ
అదే వరలపాటది ఇరుతది
ఆ
అది పిటీ మేడం గడ్డి కొతుది
ఆ నల్ మద్ గంగారమ్ ఎంట అంట
గంగారమ్ హైలైట్ బైక్
హైలెట్ బైకు కొంటారు అంటానా
హమ్
ఇంకా మరి పాస్తా నీకు పాస్తా ఇష్టమేనా నీకు
ఇష్ట ఆ
హైదరాబాద్ పోయినావు నువు ఎప్పుడైనా
పోయినా రెండు సాల పోయినా
నీకు వచ్చందా నీ దగ్గర ఆ
నాకు ఉండే గాని ఖరాబ్ అయింది మా అన్నయ్యకు ఉంది
మీ అన్నయికి వచ్చందా
దుబాయ్ది
దుబయ వచ్చం మీ కావాలన్నా వాచ్చు
ఆ
మీకు ఇష్టమ అవచ్చు
ఆ ఏది ఇకాా నువ్వు వాచువన్నమాటద తాలా పెెట్ల
నకు ఇష్టంత పడింటిది
ఇష్టారు బాైకా ్యూక్ త్రీ నైన్టీ
యుక్తినే ఏంటా
నీ ఇష్ట అను బైకు
నాకు డ్యూక్ ఫోర్ నైన్ంటీ
ఈ
ఢివక లాక వత
ఆ
అవు్వ
అన్న అన్న అన్నదా మూలు బగ్గందుకు వారు అందుకనినావరుకుంట తరు
పోతారా
ఎన్కు అలా అన్న కయితే ఎక్క కొట్టరాదు ఆడు ఎత్తుండదు చీపుర్ పూలలు ఎక్కుంటాడు
హైలైట్ బైక్ అవ హైలైడ్ బైక్
ఆ అలా డాడచినప్ప పావువా పావా గు ఆ ఆ గుడుబ గుడు గుడుబ రాచ్చనిగా
ంటది ఇప్పుడే బరుస పోతాంది బ్లూ కలర్ది
అట్నార
ప
ఆ ఎప్రెస్ ఎ్రెస్
థంబ్స్ అప్ తాగుతావా నువ్వు
తాగుత్తా
రంసాప్ ఇష్టం బాదం మలిక్ ఇష్టం బాదాం మిల్క్ ఇష్టష్టమా సోడ అమా
బాదాం మిల్క్
సోడా ఇష్టం బర్యాణి ఇష్టమా
బిర్యానీ
బిర్యానీ చమపాసువడా
బిర్యానీ
బిర్యానా లేక చికెన్ మంచూరియనా అ బిర్యానా మండి యా
మండి
మండియా శవర్మన
షవరమా
శవర్మ అంటే ఏంటిది
ఏంటిది
ఎవళో ఎడతానటున్నారు
గీనే గీ ఇంటి పక్క అయిన
అరే ఉరుకుతాడా అయినే బాగానే
ఆ ఉరుకుతడు లడ్డుకు లడ్డు ఉంటాడు
లడ్డు కు లడ్డు అయిన ఉరు కుతడు అటు ఇటు ఉరుకుతడు కదా అయిన ఎన్నో క్లాస్ అయిన అ నర్సరి ఇది చెట్లు బానే ఉన్నాయి కదా మీ ఊర్లో
ఆ హైదరాబాద్ లో చెట్లుం టయా
అ
హైదరాబాద్ లో చెట్లు ఉంటాయా
బొ బొచ్చడు చెట్లు ఉంటాయి ఆ భోల్డు ఫుల్లు పార్కులు ఉంటాయి ఆడ
ఏదంటే అది దొరుకుతాదా ఓకే